హలో అక్క వినబడుతున్నా
ఆ అయనట
ఏం చేత్తారు
ఏం లేదు కాళీ
ఉహ్ బట్టలు పిండడం అయిపోయిందా
ఇట్లవిన్డుడైపోయింది రెండుసార్లు తినుడైపోయింది. కాలీ కూసుర్రా
ఉహు
పండుగల గురించి ఆ తెల్సా తెల్సా
ఏముంది ఓచ్చేది ఉగాదేగా ఎల్లుండేగా గు బుధవారం అనుకుంటా ఉగాది ఏముంది దా అది ఫస్ట్ దా అది ఏమంటరు మామిడి పు పువ్వు మామిడి పు పోగా మావిడాకులుంటయికా మావిడాకులు గుమ్మానికి గడతరు గుమ్మానికి గట్టి అవి కాయలుంటాయి కాక్క ఆ కాయలు ఇంకా ఏమంటరు వేపాకు పువ్వు వేప పూవ్వు బెల్లం చింతపండు ఇవి నీళ్ళు మొత్తం రెడీ చేసుకున్న తర్వాత అవి మొత్తం కలుప్తారు కలిపి ఆ కొంచెం ఉప్పు కూడా ఏస్తరు.
ఆ షెడ్రుజులు అంటే ఏడు చేదు పులుపు అన్నీ
ఆ తీపి అయన్ని ఏస్తరు ఏసినంక అందర్కి పంచి పెడతా ఉంటరు క
మా దగ్గర సంక్రాంతి బా జరిగింది అమ్మ వాళ్ళింటికాడ ఫస్ట్ టైం నేను కూడా పెద్ద ముగ్గేసినా ఇంటికాడ చేసినంక అమౌంట్ పోనా అక్కడ మంచి ఉదయాన్నె లేసి స్నానాలు చేసి